అక్క చెప్పండి
ఏం చేస్తున్నారమ్మా
మా పాప పాల డబ్బాని పట్టుకొని నాది మిషన్ది స్కూల్ డ్రైవర్ పట్టుకొని దరువు వేస్తుంది
బాగా అల్లరి చేస్తంది అనుకుంటా పాప
మామూలుగా అల్లరి ఉండదు ఇరవై నెలల పాప గాని బాగా కోతి చేస్తది
ఉమ్
ఉ అసలుకు ఆ పిల్లలను భరించడం ఎవరి వల్ల కాదు ఇంక అంతకంటే పెద్దగున్న పాప మా దగ్గర సైలెంట్గా కూర్చు న్నది మా పక్క ఇంట్లో ఇస్తానుండు ఆ ఈమె మాత్రం అల్లరి పెద్ద
ఉమ్
అన్నది కావాలి ఇంకా వాళ్ళ డాడి ఉంటే మాత్రం ఇగ అమ్మ అవసరం లేదు ఇగా
ఆడపిల్లలు అంతే డా మమ్మీలా అవసరం లేదు డాడీలు ఉంటే చాలు
అంతే
మా ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు అట్లా ఉంటారా వాళ్ళ డాడీ వచ్చారంటే ఇంకా మొత్తం ఇంకా ఇంక అవసరంలే మేము నా అప్పుడు నేను అంటాను ఏమే చేసేది మొత్తం నేను సపోర్టింగ్ ఏమో మీ డాడీకా
రేపు పొద్దుట వాళ్ల డాడీ లేవాక్ ముందే ఈమె లేవక ముందే వెళ్ళిపోతారు డ్యూటీకి ఇగా అప్పుడు ఏం చేస్తది సైలెంటు గా ఉంటది ఇగా అయ్యా ఏంటిది మళ్లీ అమాయకురాలు కూర్చుంటది ఇగ కొంచెం ఇగ వాళ్ళ డాడీ ఇగ మళ్లీ ఒక్కసారే వస్తారన్నట్టు ఇంటికి వచ్చేసి యా టీ గాని, టిఫిన్ గాని జేసెస్ ఏల్. తరు ఇగా అప్పుడు వస్తే మాత్రం ఇగా జూడు ఈ అంబలా డాడీ చెప్పులు ఏసుకోవడం జూస్తది. ఇవే ముందు ఇట్ల చూప్ సైగ జేస్తది నాకు చెప్పులే నేన్ గూడా వస్తా అన్నట్టు. ఉహుహ్ ఉ ఇగా వాళ్ళ డాడీ గనిపియగానే అమ్మ కొట్టింది అని ఇట్లా జూపిస్తది, చెంప మీద గొట్టినట్టు.
ఆ అప్పుడే కంప్లైంట్లు
మావూలగ్ గాదు అసలుకి ఇవే.
ఉహ్మ్
ఇవన్ నీన్ అసలు నమ్మన్ నా బిడ్డనైతే.
హుహ్
ఇవ్వా చూస్తే గింతంతా ఉంటది గాని మామూలు గుండదు ఇవే కోతి చేకాలు చెప్పింది వినదు. పెట్టింది తినదు. ఆ ఆక్టివ్గా ఉంటది. అదే డాక్టర్స్ దగ్గరకిళ్తే తేకుంటే చాలమ్మా అంత మరీ అంత డల్లుగా లేదు గదా. అలాకు ఇప్పుడు పండ్లు వచ్చే సీజన్ కదా అలాగే ఉంటది.
ఉహ్మ్
హే బలవంతంగా తినిపించకండి. ఆమెకి ఇష్టమైన చేసి పెట్టండి అన్ అంటే రోజుకు నాలుగైదు రకాల సెల్ఫీ అడబెడతాను, ఆవేకి నచ్చింది అవే దీన్ టది ఇగా తింటే తింటది లేక్కపోతే గంతే ఇగా.
ఫుహ్ అదే
ఇంగ్ నెక్స్ కొన్ని కొన్ని మాటలు వస్తాయ్ అమ్మ, నాన్న. డాడా అమ్ తాత అమ్మమ్మ రాదు. డాడ ఏంటండి.
అమ్మ వాళ్ళది దూరమా అక్కడేనా లోకలేనా.
ఆ లేదు ఐదరు గంటలు ప్రయాణం ఉంటది. ఉహుహ్ ఐదరు గంటలు ఉంటది. ఏ వాళ్ళు రోజు వీడియో కాల్ జేష్ చూస్తారు గాని. ఏయ్ టీలే
వాళ్ళన్నా కొంచెం దగ్గరలో ఉంటే హెల్ప్గా ఉండేది.
అవును నేను కూడా అదే అనుకుంటాన్నా ఏ నేన్ ఏమన్ దిస్ కొన్ ఏళ్ళాలన్నా గూడా ఆ ట్రైన్ లో ఆ బస్సు లో వామో ఇవే తోటి నా వల్ల కాదు అసలులకు ఇవా పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు మళ్ళా.
ఆ మళ్ళా అంతే చిన్న పిల్లల్ని చేస్
కుంటా వాళ్ళు చేతులు జాప్తే వాళ్ళతోటి వెళ్ళిపోతది నా బిడ్డ. ఆ అందుకే ఎంత నిద్ర వచ్చినా నేను పడుకోను. ట్రైన్లా గాని మళ్ళీ అద్ ఏంటో జర్నీ అనగానే ఫస్ట్ వచ్చేది నిద్రే.
హవునో
ఇగా
ఆ అసలు నేను జర్నీ జేస్తే నిద్రే రాదు నాకు అసలు భయం ఫస్ట్.
నేను ఇగ ఫస్ట్ ఎలా అంటే ఎలాగో అక్కడికి ఆ మధ్యలో దిగేటియి ఉండవు కదా ఊరు అయ్య ఒక బస్సు ఎక్కుతే మధ్యల దిగుతావ్ను ఆ బస్సు ఎక్కితే మధ్య ఆ వింకో దగ్గర దిగుతన్నాం మధ్యలో అంటె లాస్ట్ బస్ ఎండింగ్లా దిగుతల్లు బస్టాండ్ లోనే ఇగ ఇగ అనేసి పడుకుంటాన్నా ఇగ
అమ్మో నాగసలు నిద్రే రాదు జోస్ బండెక్కనంటే
హ ఆ ట్రైన్ ఎక్కుతే మాత్రం నిద్ర పోన్లే పోయినా కూడా ఒక వన్ అవర్ అలా పడుకుంటాను కరెక్ట్గా ట్రైన్ స్టార్ట్ కాగన్నే వస్తే వస్తది నిద్ర లేకపోతే లేదు గాని ఎక్కువ మార్నింగ్ జర్నీయే చేస్తాను నేను ఎర్లీ మార్నింగ్ త్రీకి ఫోర్ కా లా స్టార్ట్ అవడం
హ్మ్
టెన్ లెవిన్ కళ్ళ ఇంట్లో ఉండే అలాంటి పేరు చూసుకుంటాను
హా
అట్లయితే పాప నాతో పాటు లేచినా కూడా మళ్ళీ నాతో పాటు పడుకు కుంటది ఇబ్బంది కాద్ అనేషి
హ్మ్
హ్మ్
అదేంటండి ఇంకేంది విశేషాలమ్మ
చెప్పాలండి ఇగ మా పాపకు ప్రాక్ కుడుతున్న ఇగ ఆమె మధ్యల చికాక్ చేసింది అని లేసాను హ్ కంటిన్యూజే
పోయినాయి బట్టలు తీసి మడత పెడుతున్నాయి పిల్లలవి
మాకు మార్నింగ్ నుండి మబ్బు మబ్బుగుంది అసలుకు
అసలు మాకు ఎండా ఇరగా తీస్తుంది ఇక్కడ
అయినా ఉబ్బరిస్తుంది వర్షం పడాలి బాగుండు వర్షం పడక చాలా రోజులు అవుతుంది ఇక్కడ
ఆ మాకు పడుతంది లేగాని చినుకులు చినుకులు
హు మాకు ఒక వన్ వీక్ అయింది నాకు తెలుసి ఈజీగా వర్షం పడక ఆ మద్యం మధ్య మధ్య లాగా ఒక రెండు రోజులు కొంచెం మబ్బులవడి ఉండడం లాంటివి అవుతుండే ఇగ మధ్య మధ్యలోనేమో ఎండా ఇరుగ తీస్తుంది
అదఅదే ఆ మాకు అసలు ఎండలే ఎండలు గాలి అన్నదే రాట్లే ఉప్ప
ఉహ్
అసలు అబ్బో మామూలు ఉబ్బ చేయగద
హు హు
అసలు ఈ ఉబ్బకి ఎన్నిసార్లు స్నానం చేసినా మళ్ళీ చెయాలనిపిస్తుంది
అవును
ఉహ్
ఆ ఉబ్బ కంటే ఎక్కువ ఇగ మా దగ్గర పనంతా చేత్తం కదా పొయ్యి కడుండడం అబ్బా ఈ ఎండాకాలం
శషబ్బో అసలు పొయి దగ్గర నుంచుంటే ఇంకేం లేదు స్నానం చేసి వచ్చినట్టే
అంతే కదా
అంతా అసలు ఉబ్బిపోతుంది
నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదా మా వారి కోసం ఏ కొంచంమ్ గ్యాస్ సగం వంట చేయడం కూలర్ దగ్గర కూర్చూడం సగం వంట చేయడం కూలర్ దగ్గర ఇక నైట్ అయితే సాయంత్రం ఇగ ఎక్కువ మాన్నింగే చేసి పెట్టుకునే దాన్ని ఇగ స్ సమ్మర్ లో అయితే సాయంత్రం మళ్ళ ఊరికే పోయి ఎక్కడికి ఎవరు పోతారు అనేసి
అంతేగా మరి పద్దాగ ఎక్కడు ఉంటారు పొయి గోడ
అవును
ఊ
అ
మాకు రెండు పూట్లో వండాల్సిందే పిల్లలు ఉన్నారుగా బాక్సులకి క్యారేజీలకి సరిపోత అది
మ్ చాలా కూరలు పడ్ తాయి
ఆ పొద్దున సాయంత్రం వండాల్సిందే కంపల్సరీ ఇవాళ మా పిల్లల్ కి పాపం స్కూల్ లేట్ అయిపోయింది మార్నింగ్ నాకేమో మేల్ కు రాలేదు
తదా వ్యాన్ కా లేద్
ఆహా లేదు నేనే డ్రాప్ చేసి వస్తాను పిల్లల్నీ మ్ తీసుకురావడంం దింపడంం మాకు దగ్గరే కొంచెం స్కూల్లు
ఆ
మేమే డ్రాప్ చేసి వస్తాను
అలాగే ఉండాలి ఇయాళ రేప్
ఆ నమ్మటానికి లేదు అసలు
మళ్ళీ ఆడపిల్లల్ని ఇంకా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవఎవరి భయాలు వాళ్ళకే ఉంట టయి గాని ఏ మనం ఎందుకు ఆ
ఇంక మాకు కొంచెం దగ్గర్లోనే ఉంది స్కూలు ఇంకా స్కూల్లో అక్కడే డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొస్తాను ఆ మళ్ళీ ట్యూషన్ కి దింపాలి పిల్లల్ కి
ఆహ
ఆ తీసుకురావటం తీసుకెళ్ళటం ఇంకా నా డ్యూటీనే మా వారు ఉండరు పొద్దున్ ఎల్తే సాయంత్రం వస్తారు
ఆ
ఆ దూరం వెళ్ళటం వాయన్కా అ ఇంకా పిల్లలది మొత్తం ఇంకా నేనే చూసుకోవాలి
ఇగ తప్పది ఇగా మనక్ అది మన బాధ్యత అది ఇంగ వాద్ ఉ
ఇష్అవుకొ తప్పద్ ఇంకా
తప్పదు ఇగా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఒక బాధ్యత పెళ్ళిళ్ అయినాక ఇంకో బాధ్యత ఇగ మనకు ప్రశాంతత ఏమి ఉండ అదు ఇగ
ఏం ఉండదు ఇంకా పిల్లలు వస్తాయి ఇంకా పెళ్ళి కాని జీవితమే మంచిది
అవును
మళ్ళీ మళ్ళీ అల అయితే తిరిగి రమ్మ అంటే రావు కాలేజీ డేస్ అవి అసలు అవ అన్నీ గుర్ తోవోస్తేనే ఎట్నో అనిపిస్తూ తుంది జీవితానికి ఇప్పుడు లైఫ్ కి అప్పుడు లైఫ్ కి ఎంత తేడా ఉన్నద అని
ఉమ్
ఉమ్ నాకైతే అదే గుర్తొస్తది పొద్దున్నే లెగవటం రెడీ అవ్వడం టిఫన్ చేయటం కాలేజ్కి ఎళ్ళటం
ఉమ్
ఫ్రెన్స్ తో వేయడం ఇదే
ఎంతైనా మన బాల్యం మనకు తిరిగి రాదింకా
ఆ ఇంకా రాదింకా లైఫ్ గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏడుపోస్తది ఏంటా ఇట్లా తారుమారయిపోయింది అని
అంతే ఉంటదిగా లైఫ్ పిల్లలయ్యాక పెళ్ళయ్యడం ఒక గట్టము పిల్లలు గావడం ఇంకో గట్టము ఇగ దాంట్ల మనం ఆహ వాళ్ళు చనిపోయారు వాళ్ళు లేరు
లేరా
నా పెళ్ళికి ముందే లేరు వాళ్ళు
ఆహా నాకు పెళ్లికి ముందు అత్తయ్య లేరు మామయ్యే ఉన్నారు
ఉమ్
ఉమ్
నేనా
అదే
బాగ్ ఈరోజు మీ హస్బెండోక్కరేనా
కాదు నలుగురు వీళ్ళు
ఓకే ఓకే ఉమ్
కొడలు ఇద్దరు ఆడపడుచులు ఈయన చిన్న అందరికంటే ఈయన చిన్న ఆయన ఆ నేనందరికంటే చిన్నదాన్ని
ఆహా ఉమ్ చిన్న కోడలు
ఆ
చిన్న కోడలు
ఆ అవునవును ఇద్దరు ఆడపడుచులున్నరు
ఉమ్
ఉ ఉహు అదే ఏం ఇంకేంటమ్మ విశేష్